స్వప్న ఆ ఇవాళ ఫెస్టివల్ ఎలా చా ఎలా జరుపుకున్నావ్
నేను అట్ట ఉండుండికూడదు బ ఆ ఆ బానె జరుపుకున్న నువ్వు
నేను బానేజ
ఉగాద్ ది ఉగాది ఉగాది గూడ బనె జారుకున్నారు స్వప్న్
అవును పచ్చడి చేసావా మెయిన్ ఉగాది పచ్చడే కదా
ఆ చేసేను
నేను చేశాను మీకు మీ పచ్చట్లో ఏం టేస్ట్ తెలిసింది
రా నా కైతె యాక్కో వద్దే నేను బెల్లం కొరికేసి ఏసాను
ఆ నాకేతే కారం పచ్చిమి కై మొక్కలు తగులుతా ఉన్నాయి కారం దెలిసింది పులుపు దెలిసింది వగ ర్ తెలిసింది మామిడికాయిని కోర్ గానే అస్సల బాబోయ్
పుల్లగానిపించింది
తీపి కూడా స్టార్టింగ్ తీపుంది ఇప్పుడు తీపి లేదు
అవును హి హె నేను నేను పొందింతినపుడు పుల్లగా స్వీటీగా అనిపించింది మామూలుగా ఇప్పుడు ఇప్పుడు గూడా తినలేదు ఇంకా ఉంది తినలె
ఆ నేను ఆన్ టే ఈ సంవత్సరం ఏ టేస్ట్ ఇప్పుడు ఏ టేస్ట్ అయితే చేస్తామొ ఇంకా మొత్తం లైఫ్ అన్ తా అదే టేస్ట్ తో ఉంటామంట అంటే తీపి అంటే శుభవాత్త తలు కారం అంటే కోపం ఇలా ఉన్నాయి కదా
అవులవును
ఆ ఇంకా అలాగే కంటిన్యూ చేసుకుంటా ఎల్తామంటా
ఓహో ఇయ్ ఇదా నేను ఇంకా ఏమో అమ్మ నాక్ తెలీదు
అ ఉమ్ అదే నాకు ఇలాగే తెలిసింది
ఆ ఆ
ఇంకేంటి
అమ్మ ఓ పనైపోయింది ఇంగోడి ఇప్పుడే ఇప్పుడే నేను కాలి అయిన అలాగా
నేను సేమ్ ఇప్పుడే ఖాళీ అయ్యాను
ఉ ఇప్పుడె కలిగున్నా చల్డ్ ఆ సరేలే అని ఫోన్ తీసుకుని జుతున్నాను నువ్వు కాల్ చేసావ్
అదేనే నేను నా నీకెప్పుడొచ్చింది టాస్కు
నాగా ఇప్పుడు కాదు ఒక ఆ అవను ఒక త్రీ ఫోర్ డేస్ అయింది ఒచ్చి
ఓహో
ఉమ్ మీర్ నేను గూడా చేయలే దు దుర్గ ఒక దుర్గ ఒక్కదానికే చేసాను. ఇల ఓకే ఉమ్
కు ఈ రోజు వొచ్చింది ఆ ఇంకా నేనే ఏంజేసానంటే చద్దాంలే పనంత అయిపోయినంక చద్దాంలే అని చెప్పి చూసా ఇం మధ్య మధ్యలో అసలేంటి కొత్త కదా ఎలా ఉంటదో ఏంటో అని నొక్కుకుంటా ఉన్నాను గాని అ ఆ కాల్లో అంతా పనంత ఐపేయినాక కాల్స్ మాట్లాడుకుందాం. మళ్ళి పన్లో ఉండి మాట్లాడితే కుదరదు కదా.
అవున్ అవలులే
ఆ అందుకనే ఇంక అలా అయిపేంది.
అవ్
ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. త్ర్రి మినిట్స్ అవుతుందా?
ఆ అక్కడ ద్ అక్కడ డై ట్రైన్ చూపిస్తుంది కదరా
నీకు శుభిత్తున్నా
ఆ నాకు సూబిస్తుంది
నీకెంత సూబిస్తుందే
నాకా ఆ నాగూడా సేమ్మ్, సేమ్ టైమింగ్ జూపిస్తుంది.
త్రీయేనా
త్రీ శుపిస్తుంది త్రీ
త్రీ మినెట్స్ గ అయింది.
ఆ అ కాదు టెన్ మినిట్స్ అవ్వాలి.
ఆ అదే నేను అంటున్నా అయితే స్వప్న మ్ మన్నెస్టు ఏం జాబ్స్ కు అప్లై చేత్తున్నావ్?
నింగాయ్ ఏదేదో అప్లై జేయాలని ఉంది. ఈ ఒక్కటి కూడా చ చదువకుంటుంది కదా అమ్మాయ్ ది
మ్ అయిన నువ్వు చాలా బెటర్ తెల్సా ఎంతో ముందు మీద నేనా అంత ముందు విజయ్ సార్ నేను నీ వీడియో చూపిచ్చినప్పుడు చూసానంతే ఏ మళ్ళీ ఇప్పుడు నువ్వు చీర కట్టుకుని స్టేటస్ పెట్టావు కదా.
అవునవును
అదే అప్పుడు జూత్తమె మళ్ళీ సేమ్ నార్మల్ పర్సన్ కులాగనే ఉన్నావ్ ఇంక ట్రై చెయ్ క్యూర్ అయిపోద్ది
ఆయి ఇంకా బాగా ఎక్కువద్ది ఇ ఎక్ ఎక్కువ సేపు నేనుపల్లేకపోతున్నాను మళ్ళీ
అంటే నువ్ మినిమమ్ మినిమమ్ని మినిమం ఎంతసేప్ నిలబడ్తవ్?
నేను ఉహు ఒక ఒక వన్ అవర్ అలా నిలబడగలను. తె కానంత పైనుంచి నిలబడలేను.
వన్ అవరా అమ్మో మేం వ అసల్ వన్నా వన్ టెన్ ఫై మినిట్స్ కూడా నుంచ్చోలేకపోతున్నా నేను.
హాయండి నీను గూడా ఫస్లా అసలు నిలబడేదే కాదు ఆయన ఏదేదో ఏదేదో పట్ పట్టుకుంటే పట్టుకుంటే కూడా ననబడంది అనుపదు చాలా కష్టమైతది
ఆ తర్వాత తర్వాత నువ్వు ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకున్నావు.
అప్పుడు అప్పుడుంత వెయిట్ లేను
ఆ అదిసలవ ఆ అప్పుడు అంటే ఎక్ససైజీ ఎన ఓన్లీ
అవును ఎక్సైజ ఓన్లీ మళ్ళీ మళ్ళీ పా మా నాన్న కొద్దిగా చికన్ లో ఉంటె కదా దుమ్ములొ దుమ్ములో ఉంటాయి కదా
ఆ
అవి అవి కూడా మంచిగా తింటాను ఆ
మ్
అందుకనేసి
ఉహు అవునా నేను ఎక్సర్సైజులు చెయ్యాలనీ చే నాకు చేయటానికి టైం సరపోదు స్వప్న నా గురించి నీకు తెలిసిందేగా
హావును హావును దీగు ఇల్ ఇల్లు మొత్తం తుడిచి నీట్గా చేసకు ఆశా
అసలు పనవట్లా మెయిన్ నే అసలు తిండి కూడా సరిగ్గా తినట్లా పొద్దున ఆమె టిఫిన్ చేయలేదు. మధ్యాహ్నం అన్నంతిన్ల ఆ ఉగాది పచ్చడ ఒ ఒకటి తిన్న ఒక్క అరటిపండు తిన్న
అయ్యో అని
కా మా మావయ్య ఈ తెచ్చారు అంటే ఇప్పుడు ఏం వస్తాయి ఫ్రూట్ దాని పేరు ఏదో ఉంది.
హద హాదే కరభుజా
కాదు కాను
హుమ్ మారేటి ఇంగా ఇది వ వాటర్మిలనా
వాటర్ మిలాన్ కాదు ఇది ఆ దీని పేరు ఏదో ఉంది. పేర్ రావట్ల
ఓకే
ఉమ్ అదొ అదొ ఒక్కడు తిన్నను అంతే
ఆ నేన్ చెప్పా అదే
సపోటా కాయలా
ఆ సపోటా సపోటా పన్లు ఆ
అదొ ఒక్కటి తిన్న ఇంగ అలా ఉండిపోయా నైట్ ఒకేసారి టిఫిన్ చేయొచ్చు అయినా సరే నేను వెయిట్ పెరిగిపోతున్నాను ప్లస్
అవున్
కోబరువు కాలమీద పడిపోయి నడవలే పోతున్నా
ఏ తగ్గాలి వేయిట్
టెన్త్ నుంచి ఒకటే వెయిట్ మెయి మంటైన్ చేసేప్పుడు నూనె మారటం వల్ల ఏమో అసలు వెయిట్ బాగా పెరిగా ఎయిట్ కేజీస్ పెరిగిపోయా టూ మంత్స్ కే
ఇహో అహ
మళ్ళీ నేను ఇంట్లో పని చేసుకుంటా ఉంటా కదా
అవును నేన్ న్ కూడ పంజెతనే ఉంటావుకదా అలాగా ఆలా ఆలా తగ్గిపోతది యాక్టుల్లి అయితే
ఆ వే పని చేసుకుంటే వెయిట్ తగ్గుతారు నేనంటే పెరుగుతునన్ను చూడు విచిత్రంగా
ఆ ఆ పాల్